హలో
ఆ బావ ఏం చేస్తున్నారు
ఏం లేదు చేస్తు
అవునా నిన్ననే అంటిడి డాక్టర్ పార్
నిన్ననే అనిండు నువ్వు వత్తవని మళ్ళ ప్లానింగ్
అవునా
మ్
ఈ రోజు ఎటు పోతలేర బయటికి
ఈ రోజు ఎటు బయిటికి అదే ఆ చూ చూడలీ అసలు ఇప్పుడు ఏదన్నా మంచి ఏరియాలు ఉంటే కూడా ఇటు బానే ఏరి ఉన్నాయి కదా మంచిర్యాల
అదే ఏం లేవా చూడ్డానికి ఉంటున్న మీ పక్కనా
అందుకే ఈ ట్వంటీ నైన్
వాయిస్ స్ట్రక్ అయితుంది నీది ఎందుకో హలో
ఎందుకు ఇనపడది
ఆ ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడ ఇనా వడు ఆ ఇనపడుతుంది
ఓకే ఇంకా
ఆ మా సైడు ఫుల్ పొలాలు ఉంటాయి మంచిగా వాటర్ ఫాల్స్ ఉంటాయి
వాటర్ఫల్స్ ఉనయా మీ సైడ్
ఆ అవును
ఏ వాటర్ ఫాల్స్ ఉన్నాయ్ పేరు చెప్పు
ఏమో పేరు నాకు తెల్వదు గాని ఉన్నాయి
అసలు చూసినవా నువు
నేంబోలే
నువ్వు పోలే ఇంకా చెప్పాలే అత్తే ఇ మరి ట్వంటీ నైన్త్ కి ట్వంటీ నైన్త్ కి ఫ్యాషన్ వీక్ ఉన్నది మంచింర్యాల్ లో
ట్వంటీ నైనుకా
ఊ
అప్పటి వరకు నేను ఉండ కావచ్చు నేను పోత
ఎందుకు సండే అవుతుంది గా ఓకే ఒక నిమిషము ఆగు ఇంకా మరీ ఏం చేస్తున్నారు మరి
పోయిండ మీ కొడుకు స్కూల్ కి
అకనిమిషం చూస్తాను పోయిడు ఇంతకు ముందే డ్రాప్ చేసచ్చిన నేను
అవును
చెప్పలే ఇంకేం సంగతులు ఫ్యాషన్ మీకున్నా ఇక్కడ కూడా ఫ్యాషన్ షోలు నడుస్తున్నాయి పోయినా
అవునా ఎప్పుడు పోయినావ్ రీసెంట్గా
రీసెంట్గా ఏం పోలేదు సంవత్సరం అయిపోయింది పోయి
అది రీసెంట్ ఏ మరి నేనయితే ఒక్కసారి కూడా పోలే
అంత రీసెంట్ గాన ఎంతందంటే
అవును సంవత్సరం అంటే రీసెంట్ ఏ
ఇంకా చెప్పాలి మరి మీరు ఏం చేస్తారు మరి ఏం ఏం చేస్తారు మీరు వర్క్
ఏదో అట్లా ఆఫీస్ పోయి పని చేసుడా అచ్చుడ అంతే ఆ జాబ్ల గురించి మా ట్లాడద్దు
మాట్లాడద్ద
ఆ
ఓకే మీరే ఏ ప్లేసెస్ ఇష్టాం మరి
మీ మా నాకు గోవా ఇష్టంగానే ఎప్పుడు పోలే పోతే ఎట్లుంటందో చూడాలి
పోతే నేం పోయినమండి
అదే మీరు ఏమి కాబట్టి అడుగుతున్న ఇట్లా ఉంటందని
పోతే రాబుద్ది కాదు ఉహు
ప్లేస్ ఎంతిరిగిండ్రు
ఉమ్మ్
ఎన్ని ప్లేస్లు తిరిగిళ్లు
గోవాల ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ తిరిగినాం సరిపోదు వన్ డేజ్ వన్ డే తీసుకున్నా టెన్ డేస్ తీసుకు టెన్ డేస్ తిసుకున్నా మొత్తం కవర్ చెయ్యలేవు గోవా ట్రిప్పు ఎందుకంటే ఎన్ని చూసినా అన్ని ఎళ్తాయి అన్ని బీచ్లు ఎళ్తాయి ముప్పై నలబై బీచ్లూంటాయి మెయిన్ ఏందంటే
మినిమమం ఎంత పడుతది ఖర్చు ఒక్క రోజుకి
వే ఒగా రోజులనేే కూడా ఒ తౌసండ్ ఖర్చు పెట్టకపోతే ఐదు వంద వే రూమ్ ఖర్చు ఉంటది అంతే ఫుడ్ ఒక థౌసండ్ ఎసుకో టూ థౌసేండ్ నో ఫిఫ్టీ తౌసనో ఓ వన్ ల్యాక్ ఉంటే మంచిగా ఎంజాయ్ చేయ్యచ్చు ఫిఫ్టీ థౌండ్ మే మాకు పెళ్ళ అయిన కొత్తలా మేం ఫిఫ్ టి థౌసండ్ పట్టుకొని పోయిన అవ్వే ఫుల్
ఆహా
ఫార్టీ థౌజండ్ ఏమో ఒడష్ నై బట్ ఇంకా ఇంకా అంటే మేము పర్సనల్ గా మేము బోయినాం కాబట్టి అయితే ఫిఫ్టీ థౌసండ్ ఈజీగా అయిపోతాయి
అయిపోడు ఎన్నున్నా అయిపో
ఉమ్ లక్ష ఉన్న అయిపోతది రెండు లక్షలున్నా అయిపోతది గోవాకు పోతే మా గోవా టికెట్లు ఫ్లైట్ల పోయినాం కదా కావట్టే ఎక్కువైన్నాయి
ఎం ఎం ప్లేస్లు చూషిరు మరి
చేలో అశ్వం బీచ్ ల దిగినం మేము సౌత్ బీచ్ అది నార్త్ గోవా ఉంటది సౌత్ గోవా ఉంటది సౌత్ గోవాల బాగా మంచిగా ఉంటాయి బాగా బీచ్ అవి బాగా ఫేమస్ ఏం జాతర లెక్క ఉంటాది కొంచెం ఫారినర్స్ ఉండే ఏరియా అయితే అశ్వం బీచ్ కూల్గా ఉంటది మంచిగా ఉంటది బట్ నువ్వు ఒక్కసారి గోవాకి విజిట్ అయినావనుకో
ఉమ్
ఇగా నువ్ గోవా నుంచి బయటికి రాబోద్దిగాదు గోవల్నే జాబ్ చేత్తా అంటావ్ ఏముంటాయ్ ఫుడ్ ఐటమ్స్ ఉం అంటే బీచ్లు చూసినం అంటే కొంచెం అల్లనే పబ్స్ ఉంటాయి ఎక్కువ శాతం షాపింగ్ బాగుంటది మైండ్ రిఫ్రెష్మెంట్ బాగా అయితది
అవున
మీర్ చెప్పు ఇంకా ఇంకే హైదరాబాద్ లో నై నైట్ షో ఒకటే మంచిగా ఉంటంది హైదరాబాద్ అంతా పొల్యూటెడ్ ఏరియాయిది
ఇట్లా ఎట్లా పోవాలంటే దగ్గర దగ్గర అ ఉంటాయి కదా ఏమంటారు ఆ కాన్సర్ట్స్
ఆ
ఆ మొన్న మ ఫ్రెండ్స్ అందరు వెేఇల్లు ఏం టిది కంసార్టుకి వాళ్ళ తరపున కాదు ఇది కాలేజు తరపున
ఆహా ఓకే
చదివిన కాలేజ్ లో కాన్సర్ట్ ఉండే జిస్ట్ త్రీ హండ్రెడ్ టికెట్ అంటే పొఇండ్రు మస్తు ఎంజాయ్ చేసిర్రు అదే సిీఎంర్ కాాలేజో ఏదో
ఇక్కడికి పోయిండు గోవాకా
గోవాకు కాదు కాన్సెర్ట్ కి
కంసార్టకా
అ
ఇంకా ఏ ఎలా ఉన్నాయి మీ ్రిప్స్ పోవాలే పోవాలే పోకపోతే ఎట్లా మైండ్ రిఫ్రెష్మెంట్ ఉండదు పని ఎంత వయ్యాలో పని అంతె చెయ్యాలె ఓవర్ పని చేసిన అదే జి తము ఒక్క పని చేసినా అదే జీతం ఇస్తారండి
కర్రెక్ట్ ఎ కానీ ఇగ ఇప్పుడు నేర్చుకుంటేనే తర్వాత కొ చం ఈజీ అయితది ఆ ఇప్పుడు నేర్చుకోకుండా ఇంగ మీద మీద వేసుకుంటా పోతే మనకి స్టడీ బ్యాక్ గ్రౌండ్ అది కాదు మళ్ళా నేర్చుకోకుండా స్కిల్ లేకుండా ఉంటే
హు ఓకే సరే ఇప్పుడు ఏ ఏం ఓకే ఇప్పుడు ఇంకా ఇంకేమై ప్లేసెస్ ఇస్ ష్టం హైదరాబాద్ ల
హైదరాబాద్ లన మొన్న సమ్మర్ బిష్్రో అనే ప్లేస్కి పోయినం
సమ్మర్
సమ్మర్ బిస్ట్రిడి
ఆ
సూపర్ ఉంది మంచిగా ఆ దాట్లా ఆ కేపెనే దాన్ ట్ల ఇట్లా డిఫరెంట్ నా బర్త్డేకైతే థౌసండ్ రూపీస్ టికెట్ ఆ
హు ఒకటి ఉన్నది కేఫ్ అది ఒక ఎంట్రీ అయితేనే వేర్ లెవెల్ ఉన్నది కేఫ్ అక్కడ నువ్ అసలు చూ
ఏది మీరు అనేది గది దాన్ని ఏమంటారు దాని పేరు గుర్
ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంట్రీ టికేట్ కేఫ్
ఏఫ్ కేక్
ఆ ఎంట్రీ టికెట్ అది
తెల్వద్ తెల్వద్ గని గి కొత్తగా అయింది పార్కు చూసినవా హైదరాబాద్ అదే ఎండింగ్ ఆ ఎక్సపోరియో దాంట్ల కూడా పెద్ద ఉడెన్ బ్
సున్నాై
వుడెన్ బ్రిడ్జ్ ఉందంటా పోయినావా నువ్వు
పోలేదు అప్పటికి ఇంకా కంప్లీట్ కావాలి ఇంకా కంప్లీట్ కావాలి టైం పడుతది అంటే పోలే ఇంక చెట్లు అన్నీ మంచిగా టీర్రు మస్తుండే కానీ ఇంకా గ్రౌండ్ వర్క్ ఇంక కింద వర్క్ కాలేదు ఇంక మంచి వున్నాయి ప్లేసెస్ అవి పోవాలే ఒక్క రోజు కారు పట్టుకొని పోవాలి ఇగ
కానీ అది ఒక్కరికి ఎంట్రీ టికెటే ఫిఫ్టీన్ హండ్రెడో థౌజండో మరి ఆ మొన్న ఇలందరు అజ్ ఆ అదే ఈ గృహ ప్రవేశం ఉన్నప్పుడు
మ్మ్
ఆ అచ్చిరు కదా వీళందరూ వీళ్ళందరు వచ్చినప్పుడు పోదాం అనుకున్నాం గాని ఇంగా అది గంత టికెట్ ఉందని చెప్పి అదే ఆయంత టికెట్ ఉన్నాదని చెప్పి
ఓకే మంచి కాని ఎక్స్పోరియా మంచిగా ఉంటది ఇంకా పోలే నాకూడా హైదరాబాద్ రాబుద్ది అయితుంది కానీ ఇది తీరు కూడా అయింది ఇవే
మ్మ్ ఇప్పుడు మస్తు డెవలప్ అయింది కొత్త కొత్తయ్
ఎక్కడ ఆ చేన మొన్నేమో ఆ మంచి మంచివి ఉన్నాయిలే మంచి మంచి ఉన్నాయి అని చూస్తాయి చూద్దాం ఇంకా
మేం పబ్బుకైతే ఎప్పుడు పోలే అసలు
పబ్బుకుపోవాలే పబ్బుకోకు మ్మ్ ట్రై చేయ్ మంచిగుంటది టే నీకంత కాకపోతే ఇక్కడ ముంగడ బేగంపేట్ల తిండి పట్ ఉన్నాయ్ హాస్టల్
కానీ ఆళ్ళు మా ఆఫీస్ ఆళ్ళు పోతారు కానీ మరీ ఆళ్ళు బాగా హై మెయింటెనెన్స్ ఉంటది అల్లతోనా పోతే ఇంకా నేను సరిపోనాని సపురేట్ ఆ అట్లేం ఉండది ఆళ్లు వు అంటే వెయ్యి రూపాయలు డ్రింక్ తాగుదాంమం టారు రెండు వేల డ్రింక్ తాగుదమంటారు ఆ ఇగ నేను నా మరి నేను వెయ్యి రూపాయలు రెండు వేలు పట్టుకోని పోతే ఆయనతో రెండు డ్రింక్లకు కూడా పడితే ఇగ నాకు నెలంతా నోరు ముష్
ఆ జీతం కొంచెం మంచిగా పెరిగినా తర్వాత ఎంజాయ్ చేయొచ్చు లే
అదే ఇక ఆళ్ళంటే ఫస్ట్ నుంచి ఎంజాయ్ ఎంజాయ్ చేత్తారు
హ్మ్మ్ వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నుంచి ఎంజాయ్ చేత్తారు ఫస్ట్ నుంచే మనకి ఏంటంటే ఇప్పుడే మన కి జీవితమే ఇప్పుడు ఫస్ట్ టైమ్ మరి
మ్మ్
కాబట్టి అలాగే ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫిఫ్టీ సిక్స్టీ వస్తే మాకు సరిపోవులే పెళ్ళయిన వోళ్ళకి పిల్లలున్నోలకి రెండు లక్షలు కూడా సరిపోవు
ఎంత వచ్చిన సరిపోవ్
సరిపోవు
ఇగ ఆళ్ళ స్కూల్లకే లక్షలు లక్షలు అయితాయి కావచ్చు
స్కూలాక్ సెక్కేరచేయవం నువ్ నువ్ లైఫ్ లాంగ్ అప్పుగాచేసి అప్పులు చేసుకుంటూ లేకపోతే ఆడ తీసుకొచ్చాలి రొటేషన్ అయితాది నీకు స్టడీస్ మంచిగా ఉంటాలే హైదరాబాద్ స్టడీస్ గానీ పిల్లగాళ్లకి హెల్త్ ఎఫెక్ట్ అయితే అవుతది మైండ్ అంత మెచ్యూరిగా ఉండదు ఇక్కడ ఉన్నోళ్ళు అంత యాక్టివ్ ఉండరు ఆ మోద్దు మోద్దు ఉంటారు చదువు వత్తాది కావచ్చ కానీ మిగతా దాంట్లా డల్లే ఉంటారు హైదరాబాద్లో ఉంటే
ఇంకా నాతో
హ్మ్ అంటే ప్లేస్ మం చిగుంటే ఏంకాదు అక్కడ ఎక్ ఉంటే ఒక మంచి ఒక టూలక్ష్ సాలరీ వన్ అండ్ హాఫ్ ల్యాక్ శాలరీ ఉంటే అయినా కూడా దేని ఖర్చు దానికే మళ్ళా ఇద్దరు ఉండాలా ఒకళ్ళతోని కాదు టు టు టు ఇప్పుడు, మినిమం ఎట్ల తెలుసా, టు ల్యాక్స్ టు ల్యాక్స్, వైప్ కు టు ల్యాక్,
మ్మ్ మరి గంతా అత్తే ఇగ ఆళ్ళు, ఫైవ్ స్టార్ హోటలల్లొ బతకచ్చు గాని అరే అట్లున్నొళ్ళు ఎంత మంది ఉన్నారు అందరూ అట్లేం లేరు ఏడో ఒకాడ,
ఈ ఈజీగ అ కొంచెం అంటె, సెవెంటి సెవెంటి థౌజను
ఆ గంతె, ఇంట్లకి ఇద్దరిది కలిసి ఓ లక్ష రావాలె ఎట్లయిన,
అంటె, రూమ్ కిరాయ్ ఇప్పుడు నువ్ జూస్ ట్వంటి ఫైవ్ థర్టీ థౌజన్ ఇప్పుడ్ డబల్ బెడ్ రూమ్, మన సింగిల్ బెడ్రూమ్ లో మనం ఉండలేము. మాటలు అర్థం కాలేదు ఆ ఓకె సరె మరి బాయ్,